ఉ బావున్నా మీరెలా ఉన్నారు
నేను చాలా బాగున్నాను
ఆ
ఎక్కడున్నారు మీరు ఇప్పుడు ప్రజెంట్
మేమ్ నేను ఇప్పుడే ఫుడ్ తిని తిరుగుతా ఉన్నాం మీరేం చేస్తున్నారు
నేను నేను వాకింగ్ చేస్తున్నా
నేను కూడా సేమ్ వాకింగ్ చేస్తున
ఊ అవును ఏదో డిస్కస్ చేస్తుంట్ రనుకుంట అప్పుడే హెయిర్స్ గురించి
ఆ నా హెయిర్ చుట్లు బిట్లిందా నాకిప్పుడు డౌట్ వస్తంది మా ఫ్రెండ్ ఎందుకట్లా చెప్న్నారు నాకిప్పుడు మళ్ళీ ఖట్ చేయాలనుంది
ఎందుకు
ఆ షట్లు బిట్ ఆ ఇట్ వరకు కట్ చేసేస్తాన్ నేను ఫస్ట్ జాబ్ రాని నాక్ జాబ్ రాని మా ఇంట్లో వాళ్ళు ఏం మనకపోని ఇటువరకు కట్ చేసేస్తాన్ నేను నాకు జుట్టే నచ్చదు
హెన్నా
లేదిలే టెన్ థౌసండ్ వచ్చినా నేన్ కట్ చేసే
ఎంతన్నారాని కట్ చేసేది మాత్రం పక్కా అంటారా
ఆ నే కట్ చేసేలా నా కొద్దింత జుట్టు
ఊ సరే కట్ చేస్కోండి బాంటది మీకు హెయిర్ కట్ చేస్తే
ఆ కట్ చేసేస్తా నా ఇంకో ఫ్రెండు ఇంకో మిత్రురాలొస్తది
అవునా కార్యయాప్ ఆ తన్ కూడా
కాదు ఏమో తెలీదు ఆ చెప్పండి మీరు నిన్న
హూ నేను అంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా
ఆ అడగండి
బోట్ మీ బీటెక్ గురించి అంతా
ఆ అడగండి
అంటే మీరు నాకంత తెలీదు ఫస్ట్ లో
ఆ
సో దానికే మీ గురించి తెలుసుకుందాం అని
హ అడగండి
ఓకే మీరు ఫస్ట్ టైమ్ వచ్చి ఎవరిని కలిసారు లైక్ మన క్లాస్ లోనే ఎవర్ని కలిసారు ఫస్ట్
నా క్లాస్ లో ఫస్ట్ తెలిసింది ఇషిత హర్షిత
ఓ ఓకే ఈషిత అర్షిత్ త నా
నేమ్స్ వాడుతున్న వాడకూడదు ఆ చెప్పండి అంటే లేదు జస్ట్ ఇవన్నీ కల్పితాలు మాత్రమే అ నేమ్స్ కాదు
ఓకే ఓకే ఉమ్ మీరూ బాగా లైక్ ఎంజాయ్ చేస్తా ఉంటరు అనుకుంటా ఫస్ట్ లో అప్పుడు సార్ ఏదన్నా అడిగినా కూడా మీరు ఆన్సర్ చెయ్యరు నవ్ చెప్పండి
అ అవును ఆప్పుడు నాకు కొంచెం పిచ్చి ఈ మధ్య తగ్గింది
పిచ్చి గాదు మీరు ఎక్కువ
నిజంగా సీరియస్ గా నక్కు కొంచెం అప్పుడు కొంచెం మెంటల్ ఉండింది ఆ ఊరికే నవ్వుతా అంటే ఇప్పుడు ఇప్పుడ
మెంటలా
ఆ నాకు మెంటలు ఊరికినే నవ్వుతాంటి
ఆబా మీరు నవ్వితే
ఏంది నాకు అర్థాం కలా వాయిస్ బ్రేక్ అయితుంది వాయిస్ బ్రేక్ అయి కాదు నాకు కొంచెం మున్నింది నేను నా ఫ్రెండ్ నా స్నేహితురలాకి కూడా ఎక్కి చిన అన్నమాట ఇటోచ్చినా అన్నకి మళ్ళీ తగ్గిపోయింది ఆ పాపకి ఇంకా తగ్గింది లే అనుకుంటా ఏమో అయిండొచ్చు
తగ్గించుకొని ఫ్రెండ్ కి తగ్గియ్యకుండా వదిలేస్తే ఎట్లా పాపం
ఏంది
మీకు మీ ఇది సరి ఫ్రెడ్ కి కూడా తగ్గించండి ఉ ఇంకేమండి ఉ మీక్ మన క్లాస్ లో మన క్లాస్ లో మీకు ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మీకు కొంచెం ఎక్కువ క్లోజ్ మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు బాయో గర్ల సరే బాయ గర్ల చెప్పండి ఆ సరే బాయ గార్ల
ఆ బోయ్
ఓకే ఓకే ఐ అండర్ స్టూడ్
అయినా ఆన్సర్ అడిగారు చీ మీకు ఆన్సర్ తేలిసి మళ్ళీ నన్ను అడుగుతున్నారు
బుడ్డా ఒక డౌట్ ఉంటది కదా అంటే చాలా మంది ఉన్నారు
యు కెన్ అస్క్ ఇది మీరు నన్ను డైరక్ట్గా అడ్గచ్చు కదా ఆ విషయం
డైరెక్ట్గా అడిగాను ఇప్పుడు కావాలని అడుగుతున్నా మీ నోటి నుంచి బయటకు తెప్పియాలని
అయ్యయ్యో నేనే చెప్తాలే ఈసారి
ఉ మీరు ఏమనుకుంటున్నారు జాబుకు ఎలా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు
జాబ్ కా ఎలానో ప్రిపేర్ అవ్వాల
చెప్పండి మాకు కొంచెం టిప్స్ చెప్తే మేము మంచిగా ప్రిపేర్ అవుతాం
నా నేను నేను రోజులు చదవుకపోవడానికి రా రీజన్ నా ఫ్రెండ్స్ దగ్గర కూచుంటానా అనుకున్నా నాకు ఇప్పుడే అర్థమయింది అ సార్ ఉండడం వల్ల ఆ ట్రైనర్ వల్ల నేను చదవలేనని చెప్పి నిజంగా తెలుసా వాగుతూనే ఉంటాడు
ఉమ్
ఇంకేవరు కారణం అంట నేను నిజంగానే ఈ రోజు నేను ప్లేస్ మారినా కదా నా బంగాల
అయి చదివే కావట్లే డిస్టర్బ్ గా ఉందా
ఆ ఆయన వాగుతానే ఉన్నాడు అమ్మాయికి ఎందుకు ఇప్పించినాన నేను నా మీద నాకే అసహ్యం వేస్తాంది
అది కాకుండా నాకే ఏమనిపిస్తుంది అంటే సార్ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా అనిపిస్తాంది లైక్ మీరు ఎక్కడికి పోయినా సార్ మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు
ఆ ఎందుకో మేబి ముందు ట్రైనర్ చెప్పిందేమో ముందు ట్రైనర్ చెప్పిందేమో అనిపిస్తుంది
ఈ రోజు కూడా చూడండి మీరు మీ ఫ్రెండ్ తో అళ్ది మాట్లాడుతా ఉంటే కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు మీరు మీకు అర్థం కావట్లేదు బట్ ఏదేదో మాట్లాడుతున్నారు లైక్ ఎవరు ఎవరిది వాళ్ళే నేర్చుకోవాల వీళ్ళు అన్ని వీళ్ళకి వచ్చేసి అన్నట్టు వస్తారు వచ్చి చెప్తారు అదిది అని మాట్లాడుతున్నారు
అర్థమైంది నాకు
ఓవర్ యాక్షన్ ఊకే మీరేం పట్టించుకోకండి
నేను అందుకే వదిలేసిన ఏమన్నా అనుకోనని
హ్మ్ అసలు అవసరం లేకుండేవణ్ణి మాట్లాడుతున్నారు సరే
నేను ఏం చేయలే ఇంకా కంప్లైంట్ చేయకూడదు అనుకున్న కాబట్టి ఇంగ గమున అయితే
అయ్యే వేస్ట్ అసలు కంప్లైంట్ చేయడం ఏమో యూస్
రంది
ఉమ్
ఇంకా కరెక్ట్ గా వన్ మంత్ ఉంది ఇంకా నా పని నేను చూసుకుంటా నా ఫ్రెండ్ కి కూడా చెప్తా వ ఇట్లే రాకపోతే ఏం కాదు కాని నను మళ్ళీ చేసిస్తా అని చెప్తున్నా ఇంకా అసలు నేను క్లాస్ లో మాట్లాడకూడదు అని ఫిక్ అయిపోయిన అస నేను నాకు మాట్ రావన్నట్లుంట
మీరు అసలు వేరే వాళ్ళ కోసం మీరు ఎందుకు మారడడం అసలు వాళ్ళు వాళ్ళు చేసి వాళ్లు చేసేది తప్పు మళ్ళీ మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వల్ల
ఆ హా ఏమో నాకు అనిపిస్తది నేను పక్క పక్కన వాళ్ళకి హెల్ప్ చేసయకపోయినప్పుడే నాకే దరిద్రం వచ్చి నా ముందర పడతది అని ప్రతిసారి అట్లేవస్తుంది తెలుసా
థిం కాదు సార్ ఇది కూడా ఒక మంచి హ్యాబిటే కదా ఒకరిని ఒకరి
కి ఆఫీస్ లో ఇళ్ళ వరకి ఆయన అన్నాడు కదా ఎప్పుడు మేల్ ఆఫీస్లో ఏదైనా ఇష్యూ వస్త తే కొలీగ్స్ ని అడిగి నేర్చుకుంటాం కదా ఇద్ నిజంగానే ఇష్యూ చూడండి నిన్నేనా అయిన ఎందుకు అర్థం చేస్కుంటా ఆయిన మళ్ళీ ఓచ్చి ఈ రోజు మార్నింగ్ గూడా ఉంది నిన్న ఎగ్జాము
హ
నే ఎగ్జామ్ లో రసం గదా ఆ ఎగ్జామ్లో నేన్ సైక్ అవుట్ చేష్న
నేనే ఏం కాపీ చేయ్లేదు అది స్ట్రైక్ అట్ ఎంద్ధుక్ జేశానంటే నేన్ నార్మల్ గా స్ట్రింగ్ ఎశెయ్యలా కానీ అక్కడ ఆ ఇ సింగ్ ఎసేసాను కానీ నేను పైన అరే తీస్కునింటే బాండు స్ చేసికె అన్ చెప్పి స్ట్రైక్ చేశా
ఆ
దానికి ఆ స్ట్రైక్ చేస్న వాళ్ళందరు కాపీ అన్నాడు అదే సాయిగణేష్ టాపర్ ఉన్నాడు కదా తన పే టుంనండి. అతన్ పై
ఓకే
ఆ కాపీ చేస్సను మళ్ళీ అతన్ పేరు ఒచ్చి అతని పేరు ఒచ్చినప్పుడు అతని పేపర్ చూష్నాడు చూసిన్ తర్వాత అతని స్ట్రైక్ వచ్చేసాను ఏంటంటే హా చూడండి నార్మల్ గా స్ట్రైకే లేకుండా రాసిన్ వాళ్ళు కాపీ జెశారు స్ట్రైక్స్ ఉన్నాయి అంటే నార్మల్గా గూడా అంతే కదా మన్ పా చ కోడ్ చేసినప్పుడు కూడా ఇలాగే కదా మిస్టేక్స్ అవుతంటై ఇలా చూస్న వాళ్ళలేే కరెక్ట్ అన్నాడు మళ్ళీ
హ
నాకు బలేకోపం ఒచ్చింది ఏంది నా పేపర్ అయితే ఒక రూల్ తన పేపర్ అయితే ఒక రూల్ అని
హమ్ అసల్
ఇంతే
లైక్ స్ట్రైక్ ఆఫ్ చేస్తే కాపీ కొట్టినట్టు అనేదే
ఏమో మరి నా ఫ్రెండ్ ఫోన్ జేతంది. ఆ చెప్ప ఉందండి ఒక నిమ్షం ఆ చెప్పండి.
ఇగ పేపర్ జుసి తక్షిండే వాళ్ళు వాళ్ళే ట్రూ రాస్నారు ఎక్వ అచ్చిన వాళ్ళంద కాపీ కొట్నాడు అంటడు ఏందేందో లాజిక్ మాట్లాడతాడు తెప్ప నోడు అ కిరాక్ అస్సుది ఆ సార్ ఏందో అసలు తింటము అ క్లాస్ లో తింటాడు ఏమైంది.
ఆ హలో
ఆ ఏమైంది.
ఆ మంచ్చడె మా స్నేహితురాలు కాల్ జేసింది. ఇక్కడ ఉన్నారనీ అందుకు మెసేజ్ జెస్న
ఓ ఓకే ఓకే
ఏంది చెప్తానున్నావు స్ట్రైక్ అవుట్ చేసిన్ వాళ్ళకి ఎక్కువ్ మార్క్స్
అదే నేనైతే మో అట్లా అంటే నేనైతే మొత్తం స్ట్రైక్ అవుటే జేస్నాను
ఏమో మరి నన్నే
బట్ నేనంతా ఓన్ గా రాష్నను తెల్సా
నేను గూడా ఓన్గానే రాష్నను తెల్సా నేను గూడా ఓన్గానే రాష్ రౌండ్గనే చేశినా అంతా.
కాదు నేను నేను కరెక్టే రాశినా నానాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ట్వంటీ వనే ఏసినారు నాకు అర్థమే కాదు.
ఆయనకు మేబి అప్రోచ్ తెలియదేమో.
కదా ఏమన్నాన అసలు.
చెప్పారు కదే చూడి సరే అన్నాను పట్టించుకోలేదండీ, మీ పని మీరు చూసుకోండి వాళ్ళు ఏమి వచ్చి మనం
బట్ కొంచెంమన్నా బాధేస్తది కష్టపడి లాజిక్ రాస్తే
ఆ
అనిషా ఆ